హలో
నమస్కారం అండి భోజనం చేసారా మీరు ఓకే ఎయిత్ పైన మిరు ఎలా తింటారా బిజీగా ఉన్నారా లేకపోతే ఫ్రీగా ఉన్నారా అండి ఆ ఓకే సరయినా సమయమే మీతో మాట్లాడడానికి ఇప్పుడు ఉమ్ ఆ ఇప్పుడు చాలా ఎండా సమ్మర్ కదండి సమ్మర్ లో మీరు ఏం చేసుకుంటారు
నిచానవు ఇంట్లో ఉంటే చాలా ఉక్కగా ఉంది కుక్క పడుతుంది
అవునండి ఆ కూలర్స్
అవునండి మా ఇంది ఇంట్లో అదే పరిస్థితి
అందరికి అదే పరిస్థితి లేండి
అవునండి అంటే చాల్ల గాలి వస్తున్నాయి ఇంకా చెట్లు మీ ఇంటికాడ చెట్లు లేవ అండి సార్ లెవండి ఇంకా
చెట్లుయిక ఎండ పుళ్ళు ఉన్నాయి ఆ మీ దగ్గర ఇక మధ్యాహ్నం అయితే చాలు ఈ ఎండకి ఇ వాటర్ మిలాన్ ఫ్రూట్స్ తింటానే ఉంటాను నేనయితే ఆ వాటర్ మిలన్ అయితే ఫుల్గా తింటానే ఉంటా ఆ వాటర్ మిలన్ లేకపోతే నేను ఐస్ క్రీమ్లు తింటాను ఇంకా ఫ్రూట్ ఉందంటే మళ్ళీ కలిపేస్తుంది కదా రెండు అ అందుకని అలా బ్యాలెన్స్ చేస్తూ తింటూ ఉంటా
అవును ఐస్క్రీం ఏం ఇష్టం ఎండా కద్దండి బాగా కడుపులో చల్లగా ఉంటు
ఆ
చాక్లెట్ టేస్ట్ అంటే ఇంకా ఇష్టమండి
చాక్లెట్ ఐస్ క్రీమ్ నాకు బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ ఈ రెండే అండి బాగా ఇష్టం అండ్ గడ్బట్ అని ఒక ఐస్ క్రీమ్ ఉంటది తింటే జన్మ
ధన్యం అయిపోతారనిపిస్తాదండి అంత
బాగుంటది నాకైతే ప్రాణం గడ్బట్ అంటే ఒసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాది జ్యూసెస్ తాగుదము ఈ ఎండాకాలం ఎండకి ఉండలేక అసలు అన్నం తినలెమండి అసలు
అవునండి మీరు ఇంట్లోనే ఉంటారా ఎక్కువ
అంటే ఈ ఎండకి బయట తిరగలేంకదా సో ఇంగ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాను
ఆ ఆఫ్టర్నూన్ అంత ఎండకి తిరగలేం కదండి ఆఫ్టర్నూన్ అంత ఇంగ ఇంట్లోనే ఉండి ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్తామండి అవునా మాకు ఇంట్లో ఉండబుద్ది కాదండి ఎందుకో
ఆ ఒకరే ఉన్నామంటె లోన్లీ
నా కూడా కొద్దిసేపు పో కొద్దిసేపు టీవీ కొద్దిసేపు అలా అలా టైం గడిపేస్తుంటానూ అవును ఇక్కడ వాటర్స్ ఉస్తున్నయండి
ఆ పర్వాలేదండి ఓ రకంగా వస్తూ ఉంటాయి రానప్పుడు ఇంక అంతే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు మాకు చాల వాటర్ ప్రాబ్లం పెట్రోల్ ప్రాబ్లమ్ మనకి గ్యాస్
ప్రబ్లమ్ అన్నీ ప్రాబ్లమ్స్ ఒకేసారొచేసాయ్ అ మా ఇంటి కాడండీ దెయ్యం ఉందండి
అదం వేస్తా అండి ఊరకె అట్లా అనుకుంటాం కానీ ఏం లేదు మనం అన్నీ ఊరికేనే అనుకుంటాం మనం చనిపోతే పోల్ తిరుగుతా ఉంటుందంటా అది ఏమో నమ్మలే ఏది నిజమో ఏదాబదమో కూడా తెలిద్ మనకి
ఆ దేవుడు ఉన్నాడు అన్న కూడా నమ్మలేం కదా ఏదో సైన్స్ నమ్ముకుంటే మనం ఓ సార్ అలా అనిపిస్తది నాకు కూడా ఏమో తెలీదు
ఎగ్జిబిషన్ కి వెళ్తారా ఎళ్ళారండి మీరు ఎప్పుడైనా వెళ్ళండి అబ్బా నాకు ఎగ్జిబిషన్ లో అయితే బ్రేక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి
మాకు అంతకి ఇష్టం లేదు
ఏం ఇష్టం అండి ఎగ్జామ్స్ లను వాటర్ అండర్ వాటర్ లో ఇకే చేసేలాగా ఒక టే ఏదో పెట్టింటారు కదా ఆ బ్రేక్ డ్యాన్స్ అయితే నాకు బాగా ఇష్టం జెయింట్ వీల్ ఎక్కర ఎప్పుడన్న
చెప్పలేదండీ సర్ప్రైజ్ అయ్యింది కళ్ళు తిరిగిపోతాయి భయ మీ ేనండి దాన్ని చూస్తేనే అవునా ఏం కాదులే అండి ఓసారి ట్రై చేయండి అన్ని ట్రై చేయాలి కదా లైఫ్ అంటే ఫన్ లైఫ్ ఈజ్ ఫన్ హు ఏం చేయమండి ఓకే కూర్చుంటాం మేము అంతే అండి ఏ ఫ్ అసలు ఫుడ్ే తినన్ ఎక్కువ వాటర్ ఫుడ్డు తిన బుద్ధి అయితది ఆ మూవీ కిష్ వెళ్తారా అండి
ఆ ఈ
ఈ మధ్యన వచ్చి న ఏం చూడలే అండి
ఏవి తెలదు రీసెంట్గా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ వచ్చింది విత్ లవ్ అని కొన్ని వచ్చాయి నేను చూసాను విత్ లవ్ చాలా బాగుందండి
అవును అండి తర్వాత ఎప్పుడైనా వెళ్ళు
విత్ బాగుంది కపుల్ ఫ్రెండ్లీ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆమెకు క్యాన్సర్ వస్తుంది ఆ పాప అంటే ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్ అంటాయి కనెక్ క్ట్ అయిపోతారు తరవాత్ ఒక దూరం అయితే పాపం భరించలేరు కదా ఫ్రెండ్షిప్ లోన అయనా అంత కదా మనంద్దం బాగా కలిసున్నాం అంటే ఒకరు దూరం అయితే బాదే కదా అండి సో అలా
అవును హు రాదండి మీకు
కుకింగ్ వచ్చా అండి
రాదండి మీకు
నా కూడా రాదు అసలు ఏదో లైట్గా కొంచం వచ్చు మ్యాగీ
చేస్తాం అన్నం పప్పు చేస్తాం అన్ని చేస్
ఓ గ్రేట్ మీకు వచ్చా అయితే కుకింగ్ తే రాదని చెప్పాడు
అట్లా చేచ్చండి కానీ చేస్తాం కానీ టేస్ట్ అంతగా ఉండదు
పర్వాలేదు ఫస్ట్లో అట్లే ఉంటది మళ్ళీ చేస్తా చేస్తా ఉన్నాంనుకో మనకే వస్తది
అవును ఇతురి పోయనా వేరే ఐటమ్ చేసాం ట్రై ట్రై చేయండి ఈసారి ట్రై చేస్తామండి
అలా
ఆ నాకు స్వీట్స్ లో లడ్డు అంటే ఎక్కువ ఇష్టమండి
లడ్డు నా నాక్కూడా లడ్డు ఆ తిన్నా పూతరేకులు ట్రై చేయాలనిపిస్తుంది అండి ఎందుకో ఎప్పుడైనా ఓసారి తినండి చాలా బాగుంటాయండి అవి కూడా
ఆ ఇంకా స్వీట్స్ లో ఏమి ఇష్టం మీకు స్వీట్స్ లో లడ్డూ ఇష్టం కేక్, చాక్లెట్ కేక్ ఇష్టం నాకుడా చాక్లెట్ కేక్ అంటే బా చాలా బాగుండదండి చానా టేస్టీగా చాక్లెట్ కేక్ గురించే కదా మీ బర్డే అయిపోయింద అండి
ఆ అయిపోయిందండి ఎప్పుడో
ఏదో మేము అట్టనే చేసుకున్నాంలే మేము చేసుకోవాలండి ఏదో ఇంగా చేసుకోవాలంటే చేసుకున్నాం అవునండి ఆ మీకేదంటే ఎక్కువ ఇష్టం
ప్లిక్సోనా
స్విట్స్ లో కానీ హార్ట్ లో కానీ హాట్ అయితే చికెన్ బిర్యానీ
స్వీటు స్వీట్ అయితే ఆల్మోస్ట్ అన్ని తింటు ఉంటాను లడ్డు పాల్కో, పూతరేకులు ఏం స్పెసిఫిక్గా చెప్పలే ఆ కొబ్బరి ఓలీగా చాలా ఇష్టం నాకండి కొబ్బరి ఓలీగా ఆ మా ఇంట్లో చేస్తారు కొబ్బరి ఓలీగ ఆ సేమ్ ఓలిగ చేసినట్టుగా దాంట్లోకి పోనంలోకి కొంచెం కొబ్బరి వేసి చేస్తారు కొబ్బరి ఓలీగనే ఓలిగలో టైప్ చెప్తా చూడు అవన్నీ తిన్నాను నేను పాల్కో కో ఓలిగా పాల్కోవోలిగా తిన్నారా మీరు
మేము ఎప్పుడు తినలేదండి తినలేము ఎక్కువ ఆ ఖర్జూరాలు ఏస దాన్లతో ఖర్జూరాలు ఏమో అండి ఎప్పుడు తినలే నేను ఆ దాంతోస్తారు అంటే స్వీట్ ఎక్కువ తినలేము మనం అవునవులే మళ్ళీ వచ్చి నార్మల్ ఓలిగా తినింటారు
బోప్పట్లా మరి కొబ్పరి ఓలీగ తిన్నా
మీ కజికయలు కూడా అలా చేస్వారు
ఆ అంతగా ఏమి ఇష్టాం లేదు మేము పోఓలిగా
ఇలా ఇవే ఎక్కువ చేస్తాం కాబట్టి ఇ అ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి ఎక్కువ చేస్తాం
ఇంకా ఏం గేమ్స్ చేస్తారండి
పాయసం చేస్తారండి అప్పుడు చేసం కద పో అపాయసం ప చని ఇస్తాను మా ఇంటికాడ అయితే పాన్ కార్డు చిత్రాన్ని అన్నిీ పెట్టానండి
సో టెంపల్ లో క్యాచ్ సంగత్ ఇంకా మనం అందరం పోయి ఎంజాయ్ చెయాలి అక్కడ మీరు బాగా రెడీ అయ వెడతారండి
ఈవినింగ్ కదా ఆ ఈవినింగ్ రంగవరంలో అండి